హలో
ఆ బాగు ఉన్నారంండి
ఆ హాయ్ అండి బాగున్నామండి మీరెలా ఉన్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నండి
ఏం లేదండి అలా చల్లగాలికి బయటకు వచ్చా చాలా వేడిగా ఉందా రూమ్ లో ఇవాళ ఇక్కడ వర్ష పడిందండి పవర్ లేదు అసలు చాలా వేడుగాంది ఉండేకి కాడం లేదన్నమాట రూమ్ లో ఏమంట హాల చల్లగాలి కోసం బయటకు
ఆ మేము ఏం లేదండి కలిగి ఉన్నాము
అవునండి
ఫెస్టివల్ కి వెళ్ళాలండి మీరండి
నేను వెళ్ళాలండి నేను వెళ్దాం అనుకున్నా అండి అండి ఆ చెప్పండి అంటే ఉగాది మనకి తెలుగు వాళ్ళకి ఆ మొదటి సంవత్సరంలో చేసుకునే పండుగ మొదటి సంవత్సరంగా జరుపుకుంటాం కదండి ఉగాది అనేది
నూతన సంవత్సరం అండి మనకి ఉగాది అనేది మ్మ్ ఇంగ్లీష్ వారికి అవునండి మన అంటే జనవరి ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అలా మన తెలుగు వాళ్ళకి కూడా ఇది ఉగాది అనేది
అవునవును
చ్చరామ్ అండి నూతన
అవునండి మీరు బాగా జరుపుకుంటారంండి ఫెస్టివల్ వల్స్
ఆ బా బా్ సెలబ్రేట్ చేసుకుంటామండి
అవునా ఏ ఫెస్టివల్ బాగా జరుపుకుంటారంండి మీరు
హ్మ మా సైడ్ ఉగాది బాగా చేస్తారంండి ఉగాదిను ఇంకా స్పెషల్ తేరు అని జరుగుతుదండి తేరు జనకేశ్వర్ పన్ తేరని మా ఊర్లో బాగా జరుగుతాదండి
ఇప్పుడు చిన్నకేశ్వర స్వామి అంటే అంటే ఏ దేవుడంండి
విష్ణు అవ
అవుతారం ఓకే ఓకే విష్ణు ఇొకంకొక అవతారమ్ము చిన్నకి స్మివారు ఓకే ఓకే బాద చెతారండి
ఆ చనా బాగా జరుగుతదండి
అంటే బాగా ప్రతి ఒక్కరుూ పార్టిసిపేషన్ ఉంటుంది కదాండి ఆ తథయర్ కి అంటే ఏమంటారు ఆ రతం ఎక్కేటప్పుడు అంతే జనాలంతా ఉండి ఇటువంటి ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఆ రథాన్ని ముందుకు లాగడానికి వస్తారు కదండి
అవునండి అందులో తేరు అనేది చాలా స్పెషల్ అండి మా ఊర్లో ఆ అ
ఇక్కొక్క స్పెషల్ ఫెటివల్స్ ఉంటాయాలేండి
ఆ అట్లా అవునండి అట్లే ఇది అందులో మాకు కి ఎండాకాలం చేసుకుంటారా అండి ఎండాకాలం మోస్ట్లీ ప్రతి వాళ్ళకి అంటే స్కూల్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సెలవులే కదండి చిన్నపిల్లలకి గనా కాబట్టి అందరూ మోస్ట్లీ విజిట్ చేస్తారండి అీ మా మా ప్లేస్ ని
కావునావును
విజిట్ చేసి అక్క అందులో ఈ పండక్కి
ఓకే మేము వినాయక చతుర్దిికి చేస్త ఇస్తామండి పిండి వంటలు ఏమంటారు ఆ క్జ కాలు అచ్చసాలు ఇంకా కారం చుట్టూ ట్లు ఇలా వీటన్నిటి మేము వినాయక చవితికి మాత్రమే జరుపుకుంటాం మీకు తేర ఎలా మాకు వినాయక చవితి అలాగండి బాగా గ్రాండ్ గా చేసుకుంటాం అనమాట
అవునాండి మా ఇంటికి మా సైడ్ అయితే కన ప్రతి ఒక్కరింటికి బంధువులు కంపల్సరీ ఉంటా ంటారంండి
అవునవును ప్రతి ఇంటికి బందువులు- ారు ఏమంటారు ఆ పేరు ఉడిన రోజులు నాకు తెలిసి మీ ఊరంతా ఏమంటారు ఆ ఏమ ఒక వారం రోజులు కరెంట్ లేకుండి ఒక్క రోజుగా కరెంట్ వస్తే ఎలా ఉంటదండి ఆ వెలుగు అంత ఇంటి ఇంటికి బంధవులు పిల్లలు పెద్దలు వాళ్ళ ఉంటదండి ఆ ఫీల్ అవ్యరు కదా అండి అవును అంతా సందడి సందడి సందడిగా అవునండి అదొక బ్యూటిఫుల్ మెమోరీ అండి అట్లా ఫెస్టివల్స్ వస్తే మళ్ళీ వన్ ఇయర్ వరకు వ చెయాలి రిలేటివ్స్ ని అందరిని అంతా హడావిడి ఆ తేరు ఒకరు వన్ వీక్ ముందు అందరి రిలేటివ్స్ దగ్గరికి ఇంటికి వెళ్ళి చెప్పి రావాలి మళ్ళీ ఏమేం చెయాలని ఇంట్లో ఏమంటారు లేడీస్ అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా నాన్న సైడ్ చెల్లెళ్ళు అందరుూ వ ఇస్తారు అత్త మామ అంత ందరు వస్తారండి మీ ఇంటికి రిలేటివ్స్ వస్త హలో
ఆ బా బాగాస్తార్ అంత టీ అవు బాగోస్తారండి సెలవుల్లో సెలవులు కదండి ఇంట్లో చిన్న పిల్లలకి కాబట్టి మోస్ట్లీ అందరూ వస్తారండి
అవును
ఆ మీ సైడ్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారని అండి ఆ వినాయక చవితి
వినాయక చవితి ఇప్పుడు ఏమంటారండి చందాసు చందా కలెక్ట్ చెత్తాం మామూలుగా ఇంటింటి దగ్గరికి వెళ్ళి మేమే వెళ్తాం అన్నమాట అంటే వాళ్ళు ఇమండి చెంద ఇట్లా మండేటరీ అంత ఇంత అనేం లేదు ఎవరి చొతినో ఎవరికి తోచనంతర సహాయం వాల్చయచ్చు మేము ఇంకా యూత్ ఉన్నామండి ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నాం అనమాట మేబి మా ఊర్లోనే కాదు ప్రతి ఊర్లో జరిగేది ఇదే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంటింటి చెంద ఇచ్చేది ఎవ్వరికీ కాదు కదండి ఇప్పుడు కొంచెం కాస్ట్ కదా ఒక విగ్రహం కొనాలంటే మనం ఎంత లేదన్నా ఒక ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ పెట్టని రాదు
అవునండి
ఇ ఓన్లీ విగ్రహం ఒకట అంటే ఏదోలాగా మేనేజ్ చేసయచ్చు డబ్బులు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఇం ఇకా మనం భోజనాలు అంటూ ఆ డ్రమ్స్ అంటూ ఇంకా ఏమంటారు ఆ చిన్న పిల్లలు గేమ్స్ కండక్ట్ చేస్తామండి మేము
ఉ ఏంటండి
చిన్న పిల్లలకి వినాయక చతుర్థి రోజు గేమ్స్ కండక్ట్ చేస్తామండి
ఆ అవునండి అది పిల్లలకి చాలా ఫేవరెట్ గేమ్ ఫేవరెట్ గేమ్స్ పెడతారు
అవునవును మేము ఏం గేమ్స్ కండక్ట్ చేస్తామంటే ఆ ఒకటి రన్నింగ్ రేసు మళ్ళీ ఏమంటారు స్కూల్లోలాగ అండి ఆ స్పూన్ పెట్కొని నిమ్కాయ పెట్క కొన్ని కదిలికుండా కింద పడ్డము ఆ గేమును మళ్ళీ ఇంకా చేయిస్తుదండి లేడీస్ ఉంటారు కదండి మనమ్ వాళ్ళు పక్కనే ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ అందరికి చెైయిర్ గేమ్స్ మళ్ళీ ఇంకా బైక్ స్లో రేసు బాగా కండక్ట్ చేస్తామండి ఏమంటారు ఇప్పుడు మా ఊర్లో కూడా జరుపుకుంటాం సంక్రాంతి ఉగాది ఓకే ఏది ఎలా ఉంటుందంటే మా ఇంటికి సంబంధించి మా వరకే ఉంటుంది బట్ వినాయక చ్యవితి అలా కాదండి ప్రతి
అవున అవునండి మా సైడ్ కూడా బాగా సెలబ్రేట్ చెస్ సం వినాయక జ్యోతి వినాయక చవితి అనేది మూడు రోజులు పండుగ కొన్ని చోట్ల అయితే ఐదు రోజులు
అవునవును మీ ఊర్లో ఎన్ని రోజులండి
మా ఊర్లో ఐదు రోజులు పెడతారండి
అవునా మా ఊర్లో త్రీ డేస్ అండి ఎందు ఎకంటే ఇప్పుడు ఆ అక్కడ ఉంటారు కదా అక్కడ ఎస్ ఏమంటారు పోలీసు వాళ్ళం బట్టి అది ఉంటుందండి బాకి మాత్రం త్రీ డేస్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు ఎక్కువ రోజులు ఇవ్వరు
ఎన్న ఐదు రోజులు అందులో మళ్ళీ భోజనాలు అని చెప్పి ప్పి పెడతారు ఎన్ని చోట్ల వేర్వేరు చోట్ల వాళ్ళందరూ వచ్చి తి
ఇప్పుడు ఏమంటారు అదొక ట్రెండ్ లాగాండి ఇప్పుడు వినాయక చేవతేూ వస్త వచ్చిందంటే ప్రతి ఒక్క విగ్రహం దగ్గర భోజనం అనేది మ్యాండేటరీ థర్డ్ ఏమంటారు థర్డ్ డే ఏమో చేస్తారారండి ఫైవ్ డేస్ పెట్టేవాళ్ళు థర్డ్ థర్డ్ డేస్త త్రీ డేస్ పెట్టే వాళ్ళు కూడా త నే బోజనాలు కండక్ట్
మా ఇంటి దగ్గర అయితే మోస్ట్లీ ప్రతి రోజు పెడతారండి
అదే అదే కొంత మంది అ ఏమంటారు వాళ్ళ బడ్జెట్ న్ పట్టి ఇప్పుడు కొ ఇప్పుడు ఇప్పు టౌన్ లో వాళ్ళ ఎలా ఉంటుందంటే మాక్సిమం ఎంప్లాయీస్ ఉంటారు కొంచెం డబ్బులు భార్య సంపాదించు మనం తీసుకుంటే పల్లెటూరు వాళ్ళకి టౌన్ వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ద అండి ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసి స్తే మనక ఏదో అడికాడికి డబ్బులు వస్తాయి బట్తే టౌన్ లో వాళ్ళకు అలా కాదు అలా వాళ్ళు డబ్బులు కొంతమంది ఆలోచించారు కదండి సార్ టౌన్ లో కొంచెం కష్టం కదా పల్లెటూర్లలో ఇవ్వరు అనమాట అందుకే మేము మా బడ్జ చెట్టును బట్టి పోతామండి
అ
ఫస్ట్ డే ఈవనింగ డ్యాన్స్ వేస్తారు చిన్న పపిల్లలు అప్పుడు బొరుగులు కారం బొరుగులు చేసి ఇవ్వడము కాఫీ ఇవ్వడము అలా చేస్తాము టూ డేస్ నైట్
ఆ మా సైడ్ త్రి పుట్లా వచ్చి ఉగ్గాని ఉప్మా పలావన్నం ఇట్లాంటివి పెడతారండి రాత్రి పూర్తి
అవునవునండి బెటర్ అండి మీ వాళ్ళు కొంచెం నాకు తెలిసి చందా బాగా కలెక్ట్ అయితుందో లేదంటే మీ వాళ్ళు వేసుకుంటారో తెలిదు కాగానీ కొంచెం డబ్బులు అదే బాగానే ఉంటుంది అనుకుంటా అందుక త్రీ డేస్ మరీ పెట్టిస్తున్నారు ఎ ఎన్న అడుగులు ఇస్తారండి అప్పుడే మీ ఏరియాలో వినాయకుడి విగ్రహం
పైనే ఉంటాదండి అ
అవునా ఓకే మ్యాగ ం కొంచెం పెద్ద తేవలనే చూస్తారండి మాఊళ్ళు ఒక టెన్ లేదంటే సలెవెను ఒకసారి తెచ్చామండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అండి ఈ పోయిని ఎ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో
చానాానే పెడతారండి విగ్రహానికి మీరు
అండి అప్పుడు ఏమంటారు మా చుట్టుపక్కల కాదండి మా మండల్లోనే మాదే పెద్ద విగ్రహం అండి తకు అందరు ఏమో తెలిదు మా ఫ్రెండ్స్ కు నచ్చింది తీసుకుందాంమంటే తీసుకుందాంమా అదే అంటడి అదే దానిపైనే ఉందండి ఆ విగ్రహం పనే వి్రహ కూడా నేను మా వాళ్ళు నువ్వు మాకు కా రావాల మా ఏరియాలో ఉండాల అంతే ఆ విగ్రహాన్ని చూసి సరేలే ఇంకా సంవత్సరానికి ఒకసారి చేసే పండుగ మనం డబ్బుల దగ్గర చూసుకోకూడ అని చెప్పి అప్పుడు ఒకరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకొని మర తెచ్చామండి విగ్రహం
అ
ఎంతైనా వినాయక చవితి అంటేనే ఇంకా మ్యాక్
వినాయక చవితి అవునండి వినాయక చవితి అంటే పిల్లల పండగ అండి అందరూ అక్కడే ఉంటారు నిమజ్జనాకయితే ఇంకా చెప్పకూడదు పెద్దలు చిన్నలు చిన్న పిల్లలు అని తేడా లేకోకుండా ప్రతి క్కరు రంగులు పూసుకొని ని అక్కడ చెరువు హలో
మీర ఎలా అండి. నిమజ్జనం రోజే అట్లా డ్రమ్స్ పెడతారా, మీరు లేదంటే డీజే చేస్తారా
ఆ డ్రమ్స్ తీసుకొని పోతారండి. డ్రమ్స్ ఉంటాయి. డీజే ఉంటాయి.
ఆ ఓకే మావి డ్రమ్సే అండి అంటే మా వాళ్ళే కొట్టేవాళ్ళు బట్ అయితే ఇ ప్రజెంటయి కదా ఏమన్నుంద రీ పేర్ అట్ల ఏం ఉన్నా మా డబ్బుల్తో చంద డబ్బుల్తో చేపిస్తాం అన్నమాట
ఓ ఓకే అండి
ఉంటామండి ప్రతి ఒక్క ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉం టుంది మా ఊర్లో అయితే ఏమంటారు. ఇప్పుడు రెగ్యులర్ ఫెస్టివల్స్ ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకొని తింటారు ఉంటారు. బట్ అయితే ఈ పండక్కి చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు ముసలి వాళ్ళు కావచ్చు. అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు అందరి పార్టిసిపేషన్ ఉంటుంది.
అవునండి
ఎటువంటి సిగ్గు లేకుండా ఆ ఆడబ్బ విగ్రహా దగ్గర డ్యాన్స్ వేయడము. అంటే మనది. మన వాళ్ళు అనే ఒ క్క ఫీలింగ్తో ఆ డ్యాన్స్ ఆ గేమ్స్ అవన్నీ ఏమంటారు నాకు ఇప్పుడు మ ట్లాడుతుంటే అవన్నీ ఏమో తెలియని ఫీలింగ్ అండి మళ్ళీ ఇంకోసారి దగ్గరగా డు వస్తాదా అని చూడ్
ఆ మన ఫెస్టివల్సే అంతా అండి ప్రతి ఫెస్టివల్ కి ఒ కా ఏమంటారు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి‌ ఉ హ్
ఓ థ్యాంక్స్ అండి. మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు. ఆ తేరు గురించి కావచ్చు ఆ రిలేటివ్స్ ఏమంటారు. ఆ ఆ ఎక్స్పీరియన్సెస్ ఆ అనుభవాలు ఎలా జరిగాయి అంతే మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అం
న్యవాదాలండి.